గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే
హలో నమస్తే ఎలా ఉన్నావు
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం
గ చెప్పండి ఏమేం విశేషాలు
మీరు సోషల్ మీడియా వట్ యూ థింక్ గుడ్ ఆర్ బ్యాడ్
సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే ఎలా అంటే
ఆన్లైన్ నెట్వర్కింగ్
అంబా ఉన్నే ఉంటాయండి ఏమి లేదు దాన్ని బ ట్టి ఇప్పుడు మేము చేయగలిగిన మాట ఇప్పుడు మంచి చూస్తే మంచి చెడు చూస్తే చెడు
హు పీపుల్స్ ఆర్ బిజీ
అవునండి బిజీ అయిపోరి ఫోన్ వల్ల ఇప్పుడు మొత్తంస్ కొత్త కొత్త వెళ్తున్నాయి కదండి ఏఐ అని ఇప్పుడు ఏదో యూట్యూబ్
అవునవును
స్నాప్చాట్ ఇంకా కొత్త కొత్త యాప్స్ లో వస్తున్నాయి కదండి దానివల్ల బాగా బిజీ అయిపోయినారు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్ ని విడిసి పెట్టలేదు అండి
అవును ఇప్పుడు వరల్డ్ మొత్తం కనెక్ట్ అయింది మా ఆహ్ ఎక్కు. ఇక్కడ ఉన్నా సరే వేరే కంట్రీస్ లో ఉన్నా వాళ్ళతో కూడా. ఈజీగా మాట్లాడుతు ఉంటున్నాం ఇది. ముందు జనరేషన్ కి పాసిబుల్ కాలేదు.
అవునండి ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఉన్న జనరేషన్ కి వాళ్ళు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రెండు లెటర్లు రాసి. వేటీవి పడయాలి ఒక ఒక వన్ మంత్ లేకపోతే. టూ మంత్స్ అలా వచ్చిన తర్వాత ఏం తెలిసేది. ఇప్పుడు వాళ్ళు సపోస్ వాలు వాళ్ళకి డెడ్ అయితే కూడా ఇప్పుడు వాళ్ళకి తెల్వదండి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరా అని ఇప్పుడైతే ఒక సెకండ్ లోనే అండి. తెలిసిపోతుంది ఎక్కడ దూరమైన ఓసు అమెరికా అయినా. పాకిస్తానా ఎక్కడికైనా దూరమండి తెలిసిపోతుం. ఏమైతుంది ఇంకా ఇప్పుడు ఏం. న్యూస్ లో గుడా చూస్తున్నామండి అంత చెంది. ఆహ్.
కానీ సోషల్ మీడియా వల్ల ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. చాలా మంది ఫోన్ లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు మనం టెక్. టెక్నాలజీని యూస్ చేస్తున్నామా లేక టెక్నాలజీ మనాలని యూస్ చేస్. చేస్తుందా.
ఉమ్. టెక్నాలజీ మనకి యూజ్ చేస్తుందండి ఇప్పుడయితే ఇప్పుడు ఏం పని చేయట్లేదు మేము. ఫోన్ లోనే ఏదో యాప్స్ అనేది చూస్తున్నాం అదీ చూస్తున్నాం. ఫోన్ లోనే మొత్తం రోజు మొత్తం ఎలా తెలిసి గడిసిపోంది కూడా తెలియట్లేదండి. ఈ ఫోన్ వల్ల. మొత్తం దాంట్లోనే ఉంటంది ఏం ఆక్టివిటీ లేదండి ఏం ఎక్సర్సైజ్. లేదు దాని వల్ల ఏం లేవు.
అవునా.
దాని కూడా కొంచెం మంచి కూడా ఉన్నాయి చేసిన వాళ్ళాకి కొంచెం మందికి అది చేసి. కూడా న్యూస్ కూడా చూస్తారు దాంట్లో ఫేస్బుక్ లో అది.
కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటుందా. ఫేక్ న్యూస్ రూమర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్. అవుతున్నాయి చాలా మంది వెరిఫై చేయకూడా. నమ్ముతున్నారు.
అవునండి ఇప్పుడు సపోజ్ తీసుకోండి ఇప్పుడు ఏమైనా జరుగుతే అది వంటి వెంటేనే. దానిలో వచ్చిస్తున్నాయి ఇది అయింది అది అయింది ఇప్పుడు రైట్ అని కాదు రాంగ్ అని కాదు. ఫస్ట్ దీనిలోనే వచ్చేస్తున్నాయండి మొబైల్లో. ఆన్లైన్ లో వచ్చేస్తేది. ఇట్లా అయింది ఇట్లాయింది దాని తర్వాత మళ్ళా ఎస్తారు. అది అట్లా కాదు ఇది అట్లని రైట్ రాంగ్ అని మళ్ళా వేస్తారు.
అవునా. ఫేక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనం. రెస్పాన్సిబుల్ యూజర్స్ గా ఉండాలి షేర్ చేయడాన్ని చేయడానికి. కి ముందు చెక్ చేయాలి. నైఫ్ తో ఫుడ్ కట్ చేయచ్చు హామ్ కూడా చేయొచ్చు. యూజ్ మీద డిపెండ్ అవుతుంది.
అవునండి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ ఇది అది అని వ వచ్చెసింది కద ఏమైన కూడ ఫస్ట్ వాట్సప్ చేస్తాము ఇప్పుడు లైక్ చేస్తాము అది అది చూస్త వచ్చెసింది కదా మేము కూడా దాంతో ఇప్పుడు రాంగా రైట సంమధ మంచిదా లేదా అని దాని తర్వాత వేరకి చేయాలండి. వాళ్ళైతే వేరే వాళ్ళకైతేరే వీళ్ళు వేసారని వాళ్ళు కూడా రైట్ అనుకుంటారు అట్లా కాకూడద నువ్వు అది చూసుకోవాలి మనము అది రైటా రాంగా మంచిదా లేదా అని చూసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలండి.
అవును కానీ సోషల్ మీడియా కంపారిజన్ కూడా క్రియేట్ చేస్తుంది. ఈ ఫల్ ఆన్లైన్లు పర్ఫెక్ట్ లైక్ చేస్తున్నారు చూసి కొత్తమంది ఓన్ లైఫ్ తో కంపేర్ చేస్తున్నా రు అది హేల్దియా
అది హేల్ది కాదంది అనహేల్ది అడి అది మనీ కూడా అర్థం కాలండి అది ఆన్లైన్ చూసి అట్లా చేయకూడదు మ లైఫ్లె ఇలా ఉన్నది దానిబట్టి మంచిగా చేసుకోవాలండి.
అదే కానీ సోషల్ మీడియా లో ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది ఆర్టిస్ట్ క్రియేటర్స్ స్టూడెంట్స్ స్మాల్ బిజినెసెస్ చాలా మంది సోషల్ మీడియా వల్ల గ్రో అయ్యారు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొర కింది
అవునండి అట్లా కూడా అంది కొంచెంమంది డౌన్ కూడా అయండ హై కూడా అయ్యరండి దాని వల్ల గ్రో గుర అయ్యారండి బాగా రోజు మి
ఆ బిజినెస్ కి హెల్ప్ చేస్తుంది అని ఓ తకపోతఅంట కానీ ప్రైవసీ గురించి ఏంటి మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ఉంటుందా మన పర్సనల్ లైఫ్ ని ఆన్లైన్ లో పెట్టడం కరెక్టా
కాదండి కరెక్ట్ ఇప్పుడైతే అందరు అట్లనే చేస్తున్నారండి ఏం చేశారు ఏం తిన్నారు ఏం చే వీడియోస్ అది అది వీడియోస్ పర్సనల్ వీడియోస్ అట్లా ఏం అట్లా పెట్టకూడదు అ ఓన్లీ ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే ఏదైనా న్యూస్ ఉంటే రియల్ న్యూస్ ఉంటే అ ట్లా పెట్టాలి ఇప్పుడైతే ఏదైనా ఇప్పుడు ఫేక్ ఐనా రియల్ ఐనా ఏదో ఏదో పె పేట్టేస్తున్నారు మళ్ళ పర్సనల్ లైఫ్ కూడా పెట్టేస్తున్నారండి మొత్తం అట్లా పె పేట్టకూడదాండి ఏదో ఏదో బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్, బ్యాడ్స్ థింగ్స్ మొత్తం పెట్టేస్తున్నారండి
అవును ప్రైవసీ ఇంపార్టెంట్ మనం ఏం షేర్ చేస్తున్నామో ఆలోచనె అల ఆలోచించాలి సోషల్ మీడియాని లిమిట్ లో యూస్ చేస్తే అడ్వాంటేజెస్ ఎక్కువ
అవునండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లైక్స్ అని కామెంట్స్ అని దానివల్ల మొత్తం దా దాని వెనకలే వపె పోతున్నరండి వాళ్ళు మనకి చూస్తున్నారు ఇది ఇది అని అనేసి వెళ్దాం అట్లా చేయకూడదు అండి ఎవరైనా సరే మీరైనా సరే ఎదయినా సరే ఇప్పుడు మన పర్సనలు ఉంది కదా మన దగ్గరే ఉంచుకోవాలండి వేరే దగ ఎప్పుడు ఆన్లైన్ అట్లా ఎక్కుకించకూడదు అండి
లిమిట్స్ అన్ని వర్డ్ ఈజీగా చెప్తాం కానీ ఫాలో చే కష్టం చాలా మంది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు రియల్ లైఫ్ కన్వర్సేషన్ తగ్గిపోయి ఉన్నాయి కదా
అవునండి
ఆహా
మొత్తం తగ్గిపోతుందండి బాగా దీనివల్ల కొంచెం యూజ్ కూడా ఉంది అండి లేకపోతే కరాబ్ కూడా ఉందండి ఇల్లులో కొంచెం పిల్లలు కూడా చెడి పోతున్నారండి కొందరు పిల్లలు బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసు రైట్ ఆ రాంగ్ అని కొంచెం చూసిన వాళ్ళు చెప్పే పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారండి
కానీ ఇప్పుడు వరల్డ్ ఫాస్ట్ అయింది సోషల్ మీడియా ఒక ఎక్స్ట్రా కమ్యూనికేషన్ టూల్ మాత్రమే మనం రియల్ లైఫ్ రిలేషన్షిప్ ని రిపీట్ చేయకూడదు
అవునండి అది కూడా ఉందండి అట్లా చేయకూడదు
ఉ
ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు అది ఫొటోసు వీడియోస్ ఎవరైనా మీరని కాదు అట్లా చెప్తున్నా అట్లా వేసేస్తున్నారు మేము ఏం తిన్నాము ఏం చేసాము మొత్తం పర్సనల్ అంటే పర్సనల్ లైఫ్ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తున్నారు అండి అవునండి అట్లా చేయ కూడదండి వాళ్ళకి ఎఫెక్ట్ అయితది మళ్ళా ఇప్పుడు అట్లనే కొంచది రోజు ఎఫెక్ట్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు బ్యాసు ఉంటయి కదండి వాళ్ళు మళ్ళా బ్లాక్ మెయిల్ చేస్తారు అది స్తారు మొత్తం హ్యాక్ అయిపోయి చేస్తారు ఇప్పుడు మొత్తం అక్కడ రికార్డింగ్ అయితది కదా అండి ఇప్పుడు మీరు ఏమేస్త కూడా రికార్డ్ అయితుంది ఇప్పుడు మొబైల్స్ కూడా అంత బాగులేది అండి. మీరు ఏమైనా ఇప్పుడు ఫొటోస్ ఏదైనా మీ పర్సనల్ మొబైల్ లో మీ మొబైల్ ల కూడా వేరే వాళ్ళ హ్యాక్ చేస్తున్నారు మొత్తం లైఫ్ రి తీసుకుంటున్నారు దీనివల్ల
నేను కూడా అగ్రి చేస్తున్నానా సోషల్ మీడియాలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి మనం బ్యాలెన్స్ మెయి టేన్ చేయాలి
అవునండి సరిగ్గా చెప్పారు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ తీసుకోండి ఇప్పుడు ఇది బ్యాడా గుడ్డా మేము చూసే తీసుకుంటాం ఇప్పుడు మీ షాపింగ్ మల్ వెళ్ళాల లేకుంటే మార్కెట్ వెళ్ళారా ఏదైనా తీసుకోవాలంటే మీరు చూసే తీసుకుంటారు కదా ఇది మంచిగా ఉన్నదా లేదా అని ఇది కూడా అంతే అండి కాకపోతే ఇప్పుడు ఏముంట అ ఎందుకు అంటే ఇప్పుడు మంచిగా లేనపుడు కూడా కూడా వాళ్ళు ఏం చేస్తునంటే ఇప్పుడు లైక్స్ అని కామెంట్స్ అని ఇప్పుడు వేరే వాళ్ళు మనకి మంచి ఉన్నారు వాళ్ళకి పనిది ఏంటి అండి ఓన్లీ చే
అలాగే టైమ్ వేస్ట్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అడిక్షన్ నుండి జరు తత పడాలి టెక్నాలజీని ఎంజాయ్ చేయాలి కానీ క ట్రోల్ లూజ్ ఎక్కువ అది కాదు
అవునండి కంట్రోల్లో ఉంచుకొని మనం మంచిగా ఏ న్యూస్ కరెక్టో కాదో ఫస్ట్ మనం చెక్ చేసుకొని దాని తర్వాత వెళ్ళే వాళ్ళకి పంపించాలండి
అవునండి సరే
టి మంచిగా చెప్పారు మీరు ఏం తీర్చి నా మొబైల్స్ ఎలా యూస్ చేయడం నెట్లా ఎలా ఉంటంది సరే అండి బాయ్ అండి థం